కట్టయింద
కట్టైంది
అంటే కాల్ అచ్చ అచ్చ ఒక్కటే పోస్ ఇయచ్చ అట్లా అయితే
ఫోర్ ఫోర్ టైమ్స్
ఓ అవునా నేను డిఫరెంట్ బల్స్
ఒక్కో పర్సన్ ఫోర్ టైమ్ చెయ్యచ్చు చో
హా హా
అట్లా ఇప్పుడు నెక్స్ట్ మమ్మీ దాం మమ్మీ దాంట్లో కూడా లాగిన్ చేసి మమ్మీ దాంట్ని కూడా మాట్లాడతా.
హ్మ్ ఓకె టేక్ దిస్
ట్లార్తా
ఓకే ఎయిట్ కాల్స్ అయిపోతాయి ఇందులో త్రీ ఉంటాయి త్రీ అయిపోతాయ్
ఇంకా ఇంకా వాల్ దాంట్లో ఏం పని
ఝాన్సీ అక్క వాల ఫోన్
ఇంకా నేనే నే మా లే ప్రియాంక అక్కకి లేకపోతే ప్రీతక్క కి చేస్తా
ఆ
వేనువాణికి వేనువానికి ఇంకో
వెేను అన్నది అయిపోయింది అన్నావు కదా
త్రీ టైమ్స్ అయిపైయే
ఇంకొక్కటి చేయాలా ఓకే
ఇంకొకటి చేయాలి ఇంకా ఎవరి దాంట్లన నంబర్ జస్ట్ లాగిన్ చేసుకోవాలి పెట్టుట
వీలయితే నైట్ మమ్మీ దాంట్లో ట్రై చేయడానికి ట్రై చేస్తా మమ్మీ ఫోన్ చేస్త
ఎ ఎవరు మా ట్రాక్టర్ ఫోన్ మమ్మీ దాంట్లో ట్రై చేస్స.
ఆ ఒకే అట్లుంటావు
హ్మ్
మమ్మీ ఫోన్ లో లాగిన్ చేస్తా మమ్మీ నెంబర్ తోని
మమ్మీ నంబర్తోనే మోటో ఫోన్లో లాగిన్ చేసా
హ్మ్ చేయి
మోటో ఫోన్లో లాగిన్ చేసి
మనం పర్షత్ కమ్యూనికేషన్ ఉండాలా సైలెంట్ గా ఉండి అట్ల బెట్
సాయిల్ ఏంటి ఆ అండి చెప్తే రాదంట వాళ్ళు మొత్తం చెక్ జేస్తారా ఇట్లా అద్ జేస్తారా అంట
అయినా జనరల్ టాపిక్ మాట్లాడమన్నారు గదా
జనరల్ టాపికె నేన్ పర్సనల్ విషయాలు ఏం మాట్లాటలేం
అచ్చా పాయింట్
ఆ పర్స్నల్ విషయాలు ఏం మాట్లాడ్ నార్మల్గా మాట్లాడతన్నాం అంతే
నీ ఫోన్ జర మ్యూట్లో బెట్టు జుయ్ జుయ్ జనరల్ టాపిక్ ఇది బట్ కరెంట్ అఫైర్
ఫర్ వాట్ కరెంట్ అఫ్ఫైర్స్
ఏం జరుగుతుంది లోకంలో మనం ఏం చేస్తున్నాం లోక
ఆడ వార్ జరుగుతుంది చెప్పు బ వార్ జరుగుతున్
ఆడ వార్ జరుగుతుంది ఇడా విజయ్ దేవరకొండ వాళ్ళ పెళ్ళి జరుగుతుంది జరుగుతుంది స్టూడెంట్స్ కేమో జరుపు
హుమ్ సాంగ్ లో తగ్గుత్ ఎగ్జామ్స్ ఇప్పుడు నెక్స్ట్ కదా ఇంటర్ ఎగ్జామ్స్
ఏం ఇంటర్ ఐతున్నాయ్ ఇంటర్ ఎగ్జామ్స్ టూ బి ఐ గే ఎగ్జామ్
హుమ్ అఖిల్ గాని అఖిల్ గాన్ ది ఒకటి ఉంది ఎకనామిక్స్
ఇంకా క్లియర్ కాలేద అన్నది
కాలేదు ఒక్కటి రాసిండు సప్లి ఇపుడు రాస్తే
అరే అవును అరే ఇను అయితేను ఆ ఏంది ఎవరన్నారు మాతోని ఆ పూజల్ మోన్నా కోసం అదే క్యాష్ రావాలి ఫోన్ పే లక్ న్ చెప్పేసి అడిగిండు నాకు ఫోన్ పే లో కావాలి క్యాష్ ఇస్తా అనేసి అడిగింది ఇగా అట్లనే ఇచ్చి మాట్లాడినాం అయితే అఖిలన్న ఏం చేస్తుండు అనేసి అడిగింది అదే అఖిల్ ఏం చేస్తుంది అనేసి అడిగింది నేను ఏ అఖిల్ అన్న అదే వీళ్ళతోని ఉంటాడు కదా అన్నేసి అన్నది ఏమో నాకుడ తెల్వదు ఇంటర్ లాగే సబ్జెక్ట్స్ ఉన్నాయ్ అనుకుంటాం మన తర్కారు అయితే ఉన్నాడు కదా అస స్టేటస్ పెట్టిండ అనేసి నేను అన్నా
హుమ్
అంటే అవునా ఏమో అదే మసు కారు అది కొన్నాడు కదా ఏం చేస్తుండు అసలు అనీ ఆ సమ్ ఏదో ఇల్లీగల్ ఎళ్తుండంట కదా అనేసి అన్నది
ఆ ఆయన ఎందుకు ఇల్లీగల్ ఎళ్తాడు
నేనుండి అంటే పాలిటిక్స్ సైడ్ కొంచెం ఇల్లీగల్ సైడ్ పోతున్నా అంట కదా అనేసి చెప్పిండు నాకు అనేసి తను అన్నది అన్న చెప్పిండు అంటా ఉసేన్ అన్న
ఏ వాడ వెస్ట గాడు నాకు స చెప్ప గో ఇంగో నేను చెప్పాలా అదులోని చూసి ఊర్వనోడు అట్లా మాట్లాడతాడు సీదా చెప్
అయి తే కరెక్టే నాకైతే అదే ఆన్
ఆ ఇప్పుడు ఇప్పుడు నేనున్నార వి అకిల్ గాదున్డు అ కిలర్ కార్ తీసుకున్నాంటే నేను ప్రౌడ్ గా ఫీల్ ఫీల్ అయిత అరే మనోడ్రారా బై కార్ తీసుకున్నాడు మా ఫ్రెండ్ గాడు కార్ తీసుకున్నాదుకు నేను ఫీల్ అయిత ప్రౌడుగా ఆ వేణు గాడుండు వేణు వాడు నేను నేను కార్ తీసుకున్నా వాడు కార్ తీసుకు కున్న వాడు ఇల్లు కట్టుకున్నా వాడు పైసలు సంపాదిస్తున్న అరే మనోడ్రా భై పైసలు సంపాదిస్తుండు ప్రౌడ్ గా ఫీల్ అయిత తమిని
ఉ
ఎట్ ఫన్ అడ ఏ ఏమన్నా అడ వాడు ఎందుకు కారు కోన్నాడు కారెందుకు కొన్నాడ్రా ఆడు ఇల్లు కట్టుకుటే అయిపోతుంది కదా
నీకేమైనా అ వేస్టుదానా అ పైసలు ఏమన్నా తక్కువయినా ఏందీ దానికి
ఆ సరే ఏమన్నా గాండ్రా బై అది మనకు అనవసరం కారెందుకు కొన్నాడ్రా వాడు ఇల్గు కొన్నుకుంటే చిన్న కార్ కొన్నుకుంటే కుటే అయిపోతుండే గా అంటే క్లియర్ గా చెప్పేస్తుండు వాడి ముఖం మీద అవురా బై నాకు అది కొనడం నా దిల్ నేను కొన్నా అది అందులో ఏముందిరా బై నేనైతే సాటిస్ఫైఅయిన నేను కొన్న నేను అని చెప్పి నాకు ఇప్పటికి ఆ కిర్ఫాన్డాని ఒక పర్సన్ అనే కాదు ఒక టూ త్రీ పర్సన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడిగిరు నాకు అరే వాళ్ళ ఇల్లో అంటే వాళ్ళకి ఒక కొత్తిల్లు ఉందిరా అంటే కొత్తిల్ అంటే సగం అయిపోయింది సగం అట్లనే ఆపేసిర్రు అది
ఆ
అయితే వాళ్ళ మామ కాడికెళ్ళి పైసలు రావాలే అవి వస్తే ఇల్లు కడతారని ఆగిర్రు వాళ్ళు ఇప్పుడయితే నార్ మల్ గా ఇట్లా ఇట్లా ఏమంటారు మ నార్మల్గానే ఉంటారు అది గొన్నాలే ఇది కొన్నాలే నాకు మ ఉంటుారు వాళ్ళ ఇల్లు వస్త ఆ పైసలు వస్తే ఇల్లు కడదామని ఈ పైసలు వేస్ట్ ఎందుకు చేయాలని వాళ్లు కొనేది ఇగ వాళ్ళందరి దగ్గర వాళ్ళ బాబాయ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి కార్లు
ఆ కొనలట
ఇక వీళ్ళు కూడా వారి మా దగ్గర కూడా లేదు కాదని వాళ్ళు కూడా ఎట్లా కొనాలని వుండే కొన్నాడు వాడు
ఉ
ఆ అయితే వీళ్ళ అందరు అడుగు అయితే నేను అవరాబయయి వాళ్ళకేో వేరే అంటాయి ఇష్యూ ఓ అయలురి వ వచ్చినాక కట్టుకుంటారేమో వాళ్ళు అని చె అయితే ఫోన్ ఇవ్వడం ఆ ఓ అది అది వాడే మిలిగ చేయలే ఇంకో వాడు పైసలు ఇంట్రెస్ట్ ఇస్తాడు అంతే
ఆ నన్న ఒకసారి
ఫైనాన్స్ సార్ బై ఇప్పుడు వాడు స్టడీ అనప్పుడు దానికి దిక్కు అది ఒకటిే ఉంది బిజినెస్ చేసుకోొచ్చా వాడు వేరే ఏమన్నా చేసుకోవచ్చ చడో
అంతే
నా తప్పనడం నాకు నచ్చలేదు అది వాడట్లా మేము మొన్నా కలిసి అప్పుడు మొన్న ఆడే మాకు తినిపించిన్నాడు ఫస్ట్ టైం తినిపించిన్నాడు ఎందుో
అవును నేను అదే సడన్ గా అనుకున్నా లేక లేక కలిసిదేంది సడన్ గా అనుకున్నా
ఆడే ఆడ తిపిస్తా అని చెప్పిండు దినిపిం మూడు వందల రూపాయలు ఖర్చు చేసిండు దానికి పెద్ద మాటలు మాట్లాడుత
ఆ లేే పూ మ సక్ కాైనాస
ఆ అయితే కాయకు కడదార ఎందుకు యకుదాారిదా రే అచ్చా మాస్ కకులియ ఇక అయితే మేమే మేం ఫిక్స్ అయినాం నే నేను అకిెళ్ళాడు వేణవాడు ఇంకోడు ఇందుమతి తెలుసు త
ఆ తెలుసు సంజనా ఇందుమతి
ఆ ఇందుమతి వాళ్ళు అన్నా వెంకట్ ష్ గురుత్వార్ సీనియర్య అయితే మేము నలుగురము గోవాకు పోదామని ప్లాన్ చెసినాము ఇన్ కి తీసుకొని పోవద్దు
ఆ అట్లనే
ఆ ఇన్ తీసుకని పోవద్దు రాబాయ్ మేము ఇప్పుడు నా దగర పైసలు లేనప్పుడు నువ్వు పెడతావు నీదగర లేనప్పుడు నేను పెడతా మనకు అండర్స్టాండింగ్ ఉంటద రేపు ఒక డేట్లా మనము బయటికి వచ్చున్నా కూడా మేము అట్లా ఒకరికొకరు చెప్పుకోము చేసుకోము రాబయ్ మనం అండర్స్టాండింగ్ తోని ఉంటాము వాడు మొత్తం ఏడుస్తుంటే నాకు అట్ల ఉంటే నేను సెల్ఫిష్ గా నాకు ఉంటే నే నచ్చదు నేను ఏమున్నా బయటికిన్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ పోతే ఫుల్ గా ఎంజాయ్ చేసి రావాలి
అంతే
ఆ పోతుందే ఒకసారి ఆ మళ్ళీ పోతాము ఏమో ఫ్యూచర్ ల కానీ ఇప్పుడయితే ఈ ఏజ్ లో అయితే పోతుంది ఒకేసారి కదా పోయి మంచిగా ఎంజాయ్ చేసి వస్తే అయిపోతుంది అని నేను అయితే అ పోవద్దు దాన్ని మేము ఫిక్స్ అయినాం ఆన్ తోని మేము అందరము మేము నలుగురం పోదము పోతే మనీ అడ్జస్ట్ అయిపోతే పోదాం అని ఫిక్స్ అయ్యినం అయితే అకిల్ గాడు కార్ తీసుకుంటే పోదామని ఫిక్స్ అయ్యండే చెప్పిండు ఆడు కార్ తీసుకుంటే కార్ తీసుకొని పోదాం దా ఫిక్స్ అయియండే కానీ మళ్ళీ ఎందుకు కార్ అయితే ఖర్చు ఎక్కువ ఐతుంది
అవును ఆడ ఆ కట్టాలి కదా
దేదినికి దానికి దినికి ఖర్చు ఎక్కువ అయ్యితుంది అని ఏయ్ ధను లైట్ తీసుకున్నాం ట్రైన్ లేకపోతే బస్సుకి వెళ్ళిపోదాం మంచి దాని లేదంగా అనిపించాన అయితే ఇక కార్ వచ్చింది గా కార్ రంగనే అరే ఇద్దరు సో ప్లాన్ దల్ రే జహి
తుమ్ బైసా దాల్ లో రే తుమ్ డాలేంగే చెలాని
జాన్ దాలేరే జయింగే క ర టికోరే జాంగే జయింగే గోవా చల్ ఫిర్ గోవాకు జయింగే పైసే లగాలే అని చెప్పేసినను నేను డైరెక్ట్ నేను ఏమున్నాయి ఇట్లా వ్యతిరేకంగానే మాట్లాడుతా ఆన్ తోని
మాట్లాడ మాట్లాడాలే
తే అన్కి డైరెక్ట్ ఉండాలే ఇండైరెక్ట్ గ గుడ్ ఉండాలే అట్లా మాట్లాడతా నేన్ మాట్
ఏ మరి ఏం మనుషులే అసలు అర్ధంగాదు ఆ
జయింగే ఫిర్ వాం ఏ ఉత్హ దూర్ నక్ కోరే బాయ్ జయింగే గోవా కు బాద్మే ఇదర్జయెంగె ఆనంద్ సరే అని చెప్పినం ఆ సరే అని లలైట్ తీసుకున్నాం అంత్ ఇంజురీయస్ ము ఆన్కి ఆ ఆడిగా కావాలని మా మాకు ఇట్లా మళ్ళీ ఇట్ల ఉదవుదామని చూస్తున్నాడు
ఏంచేస్కోదంకో
క్కువ టచ్ ల ఉంటలేం ఇగ ఆంతోని
మన్నడు అడుగుతుంది కూడా నాకు మొన్న అది ఏంది ఏదో తిట్టట్లే నాసలు విల్తోని తిర్గట్లే అది వాళ్ళ అంతా వాళ్ళ వాళ్ళే దిగుతుంట కదా అని సన్నది ఏమో నే నాకేం తెలుసు ఇగో నాకొకటి అర్థం కాదు నువ్వు ఫ్రెండ్స్ లో ఎవరితో ఉంటనో ఎందుకుంటునో ఎందుకు ఉంటలేదు ఇళ్లతో ఉండు అల్లతో నేను ఎందుకు చెప్పాలి నీకు నేను ఎందుకు చెప్తాను నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నచ్చితే నువ్ ఆ ఫ్రెండ్సతో ఉండు లేకుంటే ఉండకు అది న ఛాయస్
మ్మ్
అది నాక్ అట్లా అడుగుతుంటే అంటే ఇప్పుడు నేను చెప్పాలా నువ్వు ఉండు వేరే అన్నా వాల్తో నిక్ పౌష్ ట్లనో వాళ్ళతో ఉండకు వేనన్న వాళ్ళతో ఉండకు నేను చెప్తా నీకు ఒకవేళ అంత మంచిది కాదు ఒక పర్సన్ అన్నప్పుడు నేను నీకు చెప్తానేమో అది డిఫ్ డెంట్ కేసు కద ఉంటే ఉంటే సార్ తెలుస అడిగిన ప్రతిసారి అరే నువ్ ఎవరితో ఉండాల్నో నేను ఎందుకూ డిసైడ్ చేస్తారా బయ్ నేనుండి ఏమోనే నీకు నా ఆ నాదంట్లో నేన షేఫ్స్ ఉంటున్నా ఇక హర్షా బీసీ లో హర్ష ఉంటద్ కదా ఏదో ఒక వర్క్ లో ఉ ఉంటాడు అనే సన్నను
ఎక్కువ అడ్ నెన్ టచ్ లో ఉంటలేన్ పెట్టారు బా అట్లా నాకైతే అట్లనే ఉంది
కానీ పూజలో ఉన్న నేచరు దాని కేరింగ్ అది ఉండే పర్సెప్షన్ అల అన్నకి సంబంధం లేదే నిజంగా సంబంధం లేద్ తెలుస మేబీ పూజలు కూడ్ ఉ
టడో ఇమే ఎట్ ఉంటది.
అది తెలుసా పూజలు గానీ ఒక దగ్గర పోయినవంటే పెట్టడానికి ఎనుకాడదు అది కూడా దాని దగ్గర ఉంటే వాళ్ళ అసలు ఎనుకాడదు తెలుసా. పోనీ సరే బయటీకి పోదంపా. ఇక్కనేపెట్టేసేయ్.
అంటే అదే అనే మాకు మేము. ఇంకో ఒక్కనికి డిస్రెస్పెక్ట్ చేసి ఆన్ దగ్గర పైసలు ఉన్నా కూడా ఆడు పెట్టాడు అని నేను మాట్లాడాను కానీ ఎప్పుడు నేను అట్లా అంత గల్లీజ్గా ఆలోచించాను ఇర్ఫాన్ గాడు అలాంటి పర్సన్ ఇలాంటి పర్సన్ అంటే. అన్దేరా పైసలు ఉంటాయి. పైసలు ఉన్న తర్వాత్. తౌడా. ఇప్పుడు మేమందరము. ఎగ్జాపుల్ మేమందరం ఐదు ఐదు ఐదైద్ వందలేస్కుందాం రబై ఈరోజు మంచి ఎంజాయి చేద్దాం అన్లిమిటెడ్ చేదాం ఎంజాయ్ అంటాడు. లిమిటెడ్ వద్ద ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. ఒక్కటీ ఇప్పుడు ఒక్కొక్క స్టో ఒక్కొక్క సిచ్యుయేషన్ ఎట్లా అనిపిస్తది అంటే. ఈ రోజు ఇవాళ డేట్లా మంచిగా తాగుదాం రా బాయ్. మంచిగా తిందాం రా బాయ్. మంచిగా బయట తిరుగుదం.